హలో ఆ చెప్పండి వినిపిస్తుంది ఏ ఏం చేయాల ఖాళీనే ఉన్నా
అవునా వర్క్ అయిపోయింద
వర్క్ అయిపోయింది ఏం సంగతులు ఎంత వరకు వచ్చింది మీరు సర్దేది మ్మ్
సర్దుతా ఉన్నాం ఇంకా అవ్వలేదు ఏం చేస్తున్నావ్ వర్క్ అయిపోయినా మీది మ్మ్ టైం అయిపోయిందా ఉందా మీరు వెళ్ళావా
ఏళ్ల ఇప్పుడే వచ్చా ఆ కరెంట్ లేదు వర్షం పడుతుంది
మ్మ్ హు వాన పడుతుందా అట్ సైడ్ పడు తుంద
పడి ఆగిపోయింది నాగ అక్కడ లేదా పొదిల్లో
ఇక్కడేం లేదట్ మేము బయట కి పోనే పోరా ఇప్పుడు వరకు నేను ఇది చేస్కోడమే సరిపోతుంది ఆ పో కుంది వత్తుంది కరెంట్ ఉంద్ రా ఊ వా ఏ పోతుంది వస్తుంది
చీకట్లో ఉండాల్ సొత్తుంది అవునా ఆ ఉ అన్న వాళ్ళున్నారా
ఉన్నారు అవి బిగియాలి కదా మంచాలు ఫ్రిడ్జ్ ఉ ఉంది ఆమ్ గుడా వాళ్లందరూ ఇంకెళ్ళేది రే ఆ ఫ్రీ ఫ్రిజ్ బిగించిన
అప్ప అత్తన
ఉప్పుడే వెళ్ళింది పాపం వెళ్ళింది వెళ్ళింది ఇప్పుడే
ఆహా మరి ఆ ఇంట్లోవి మొత్తం తీస్కొచ్చారా
ఆ మొత్తం అయిపోయాయి కొనోచ్చేసాం అయిపోయింది తెచ్చడం అయిపోయింది సదరమే రావాల్ రేపు డ్యూటీకి
రేపొస్తున్నావా
ఆ
అవునా కౌసర్ కాదు ఊ ఉ మరి నువ్వుస్తే అయన్నీ ఎవరు సర్ధుతురు అమ్మ సర్దుద్ద
ఎప్పుడు వరకు అయిపోయిందిరా ఇప్పుడు కూడు కూడా సరిగ్గా తినలేదు
అ మరి అట్నే ఉండుద్ది ఆ ఇంకా వారం పట్టిద్ది ఇవన్నీ సర్దాలంటే
మనం కూర్చోలేము బ్రో వాల్ వాళ్ళు తిరగడానికి పోయినప్పుడు మనమే చేత్ తాము మనకింకా అదే పనా ఏంది
తలా ఓ పన్ చేస్తే కదు తొందర తొందర అయిపోయేది
ఆ మనకేం గతిలేక ఏంది పోలేక ఊ నిమిషం పట్టదు ఉ తప్పది చేయాలంటే ఏం చేత
అంతే కదా ఏం చేయాలో కాలినే ఉన్నా కరెంట్ లేదు కరెంట్ లేదు ఊ రేప్ నేన్ ఎండబడే వచ్చేది రేప్ నేన్ ఎండబడే వచ్చేది
పసుపు కొట్టాలన్నారు కదా. అవున్ మే పసుపు కొట్టాలన్నారు ఆ
ఏ వస్తా చెప్పాలే మేడమ్ కి కొంచెం టైం పట్టుద్ది మేడం ఆ కొంచెం లేటుగా వస్తా తొమ్మిది మనం టిఫిన్ తినబోయే సరికి వస్తాలే అని చెప్పిన
ఆహా వస్తావా రేపు డ్యూటీకి ఒకవేళ క్యారేజ్ తెచ్చుకోపోతే పెడతారో లేదో
అవున్ అవునా అసల్ రాత్రి పప్పు ఎంత బాందో తెల్సా సూపర్ గుంది
ఏ నేనసల్ తిన్లే తినలేదు నువ్వు నమ్ము నమ్మపో నా వరకు ఎన్ట్ర పోయింది కూడు మీద ఈరోజు అంతే ఎన్ని సర్ద్యాను తెల్సా అక్కడి యన్ని ఏస్ కొనుక్కొని వచ్చాను మళ్లీ ఎటు పోగొడితే మళ్లీ మనకి డేంజర్ అది
అంతేగా మరి ఒక్కటి కూడా వదలద్దు అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చుకొండి
చాన్సిక్
ఒకటికి రెండుసార్లు ఎతికి ఎతికి కాకపోతే ఈ ఇంట్లో ఓ నాలుగు రోజులు అయ్యేది పద్ది రోజులు సర్దుకోవచ్చు నిదానంగానే ఏమైంది ఇంకా అదే మనం పొద్దుబూకుల ఇంటికి వెళ్ళేది కదా కదా ఎవరైనా వచ్చారా అనుకో మనం పోయి అడగలేము కదా
అందుకే కదు
ఉ నిదానమైన మొత్తం చూసి తెచ్చుకోండి అవి తీసుకు చ్చినవా పోల్కుండీలు
ఆ తెచ్చా కదా
ఆ అదే మరి బాగా నీళ్ళల్లో ముంచి దాని పైన పెట్టండి బాగుంటాయి
అడిగి పెట్టు
ఏం చేస్తాం ఆ వస్తాలి మళ్ళీ ఏదో ఒక రోజు నాలుగు రోజు నాలుగు రోజులు ఉన్నాక మనకి ఇది లేప్ పోతే ఒక రోజు ఉండి అన్నీ సర్దుకొని ఉంటే సరిపోయే విది ఇంగా మాకు ఇంక రేపు నుంచి ఏదో పని ఉంటనే ఉంటది
అవునులే పెళ్ళంటే ఎవరికు ఉన్నాయని ఏదో ఒకటి ఉంటది నువ్వు చేసే దానివి భోజ అవునులే
చేసుకునేది తప్పదుగా
తప్పదు ఏం వంట చేసింది ఈరోజు ఏంటి
పప్పు చారు చేసింది ఆ ఆ అన్న ఇప్పుడుచ్చికెన తీసుకురాడానికి పోయిండు మళ్ళీ రేపు పశవు కొతుతిమ గోదార్ దాన్నిని
మీరా మెక్కు
మేక పండుగ నా పాడా మండే పట్టింపు మనకాడల్లా ఆదివారం ఆదివారం ఆడే చేసుకో ఆ
అక్కడేం తినకూడదు కదా
తే నేను ఎందుకు తింటా ఒకళ ఆమె తినమన్నా ఆమె తినమన్నా మనం మళ్ళీ ఈ ఇంటికేగా వచ్చేది ఆడదిని ఆ ఏం పది రోజులు కళఆడుతున్నామా ఏంది నాకేమంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదులే తినాలని అదే ఏంది ఏంటిది
పేపర్లో కవర్ సర్దాను న్యూస్ పేపర్లో కవర్ ఒకటి పెట్టాను
మరి ఇంట్లో ఉన్నాయిగా మేడంని అడిగి తీసుకుపోవచ్చు కదా
ఓరిని
ఏముంది మన్న అన్నట్టు అడిగ నెయ్య పోయినా లేకపోతే నిన్న సాయంత్రం చెప్పినా తీసుకొని రాపోయినా ఈ మధ్య మొత్తం లక్ష బీర్వాలో పెట్టినం ఆ అయన్నీ అమ్ము మాయ అంటుంది
ఆ సోనా
అనా అ
ప
ఆ పాతిక ఇరవై ఐదు రూపాయలుకి అడి గిండు మళ్ళీ మేడము ఆ ఏముంది లేమ మాయాదిది అన్నది ఎప్పుడో సరే ఇయ్యాలి
కాదు వాడు పాస్ కసాం
ఆ ఏం చేతడు చోటుగాడ్ బాగా అరుతునుడా ఆ ఉం పాపం వాడికి కొత్తయి బజార్ కానరాక అవును కదు
మీదేనా ఇరవై నాలుగు గంటలు
ఆ ఎందుకు కొంచెం టైం పాస్ చె చెప్పొచ్చులే
పావచ్చు ఇందాక పోయాడు ఫస్ట్ ఫ్లోర్ కింద పోయాడు ఇందాక పరిగెత్తుకుంటా వాడోకడే కిందకు పరిగెత్తుకుంట తే మళ్ళీ తీసుకొచ్చుకు ఆ
అరిసి అరిసి ఆ ఇంటి పక్క ఇంటి పక్కనోళ్ళు కూడా బిత్తర్ పోవాలా
లేదు లే వాళ్ళు ఏం అనరు
ఉం రాత్రిపాపం మా అమ్మ గస పెట్టుకుంట వచ్చింది ఆ ఆహా అదే వాడు అరుతా ఉన్నాడని ఆ పోతంలే
తే ఇంగెల్లి పోయడు
అక్క ఎక్కడికిపోయింది ఉం ఉం సరేలేే
మనం చచ్చేదాకా వాళ్ళు చావరు
ఏం చేత్తం తప్పదు ఉం ఇంగే ఆ ఇంగెంటి
ఏళ్ళవా ఈరోజు తుడవడానికి పైకి
నే లేదు తనే ఎల్లింది
ఆ పిల్ల పోయిందా
ఆ ఆ నేను పోయి నేను నేను ఇంట్లో పని చేసుకుంటా
హ్మ్ హు
ఇంక ఆ అమ్మాయే పోయింది అస్సలు ఈరోజు పనే కాల తెలుసునా చేసిందే చేయాల్సి వచ్చింది
ఎందుకని
ఏవో ఏ పని కాడికి పోయినా అదే లేట్ అయిపోతా ఉంది
ఆ
పది చిన్నగా పది పదకొండు ఇంటికల్లా ఆపిల్ల వెళ్ళిపోయింది దర్సి నే నేనొక్కదాన్నే మళ్ళీ ఇంకా
అవునులే రాలేదా ఎగ్జామ్ రాసి అమ్మటే
మధ్యాహ్నానికి మళ్ళీ మార్కాపురం పోవాలని
హు హు
ఆ పిల్లని రోడ్ లో నుంచి రోడ్ లో నుంచి ఎక్కించుకొని తీసుకొని పోయింది ఇంటిగూడ రాణీలా ఆ పిల్ల మరి యాడ తినిందొ తినిందో తినలేదు కూడ తెలియదు అహ పెద్దోళ్ళు ఏమో అక్కొక్కతేగా
మ్మ్ హు
హుమ్
ఎళ్ళింటారులే వాళ్ళు డమ్మి ఫ్లాన్ లో వాళ్ళు వెళ్ళింటారు
ఆహా అద
ఆ ఆ
లేదు లేదు
ఆ
ఆహా
అవ్ను
పోలేదన్న అంది మరి
ఆ అమ్మాయి మాటలు అసలు నమ్మొదులే
హ్మ్ వాళ్ల నాన్నా
హ్మ్
ఆయమ్మాయ్
అబ్బో నిజమేలే
హ్మ్
నిజమే
మనకి తెలియదు
హ్మ్ అది గదా హ్మ్ హు
నన్నోదిలి పెట్టి వెళ్ళిపోతుండు
అవునా
హ్మ్ హ్మ్ హు ఇంకే మరి
ఏముంది ఏ ఎం లేదు ఇంక అన్నీ అయిపోతే అన్ని సగం అయిపోయైరా సద్దడం
హ్మ్
ఇంక్ అంతే రేప్
అయిపోతాయిలే
అయిపోతాయిలే ఇంకా అన్ని
ఆరో ఆ రెండు రోజులు ఉంటే ఆ అద్దం ఇంగ అన్నే పెట్టన్రా యాడ్ పెట్ పెట్టిందా ఆన్నే అక్కడే ఉంచిండ్రా మా చిండ్రా
ఇక్కడే పెట్టాం ఇటు సైడ్ కి ఇంక ఇటు బెడ్రూమ్ కి వెళ్లే దోవలో వుల్లా
అదే అక్క రాత్రి ఉన్న కాన్నే ఉందా
ఏమో నాకు గుర్తులేదు ఆ ఆ అవునులే
ఆ మర్రాన్నే మ్మ్
మ్మ్ ఇక్కడే
ఫ్రీజ్ ఫ్రీజ్ ఏం మారవలేదు కదా ఆహా వంటగ సరే స